లో
ఆ అక్కయ్య వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
విన్నరా అలాన్ శేషలా
ఆ తిన్న తిన్న
ఉహు మీనిక్క మీినికాా ఏ ఎట్లే జరుపుకుంటరు మీరు మీ పెళ్ళి
అవున నిఖా నా
ఊహు
దానికి ఇక ఫస్ట్ సేమ్ అందరిలానే ఫస్ట్ హల్దీ రసం అంటూ ఉంటది
ఆ అండి
ఆ మీరూ పెళ్ళి మీర్ తల్ల తలవాలు అంటారు కదా మా దాంట్లో అగ్గదాంటారు మీరు రిసెప్షన్ అంటరు మీ అంట లోపలి మాటారు
ఆ మీకు కూడా త్రీ డేస్ ఉంటదా
మీకు త్రీ డేస్
అంటే మీరు మా దాంట్ల పుస్తలు మట్టలు పెళ్ళిలా ఉంటుది మరి మీకు అట్లనేనా
ఉమ్ మా దాంట్లో అలా ఉంటదు పుస్తలు అంటే నల్ల పూసలు మా కూడా ఉంట టె మట్టలు ఉంటయి
ఊహు ఆ నల్ల పూసలు పెళ్లిి రోజు వేసుకుంటరా
అవును
అవున అంటే మాకు ఓన్లీ ఉమ్ పెళ్లి రోజు పుస్తలే కడతరు పదహారు రోజుల కాని లేదా తొమ్మిది రోజులకా నల్ల పూసల తోటి కలుపు గని కట్పిచుకుంటారు మళ్ళీ ఆ ఉ
ఒకోక్క
పెళ్లి తర్వాత భరత్ జరుపుకుంటర ఇట్ల డీజే వేట్టి ఊరేగింపు
అది ఇష్టం కొంతమందికి ఉంటది కొంత మందికి ఉండదు అలా మా దాంట్లో అసలు జరుపుకోవ దంటరాల ననిీగ ఇష్ట వాళ్ళు మీ
హా మా పెళ్ళికి పెట్టిన్ర మనట్లా
ఆహా పెట్టలేదు పెట్టలేదు మా ఫ్యామిలీ లో చాలా స్ట్రిక్ట్ పటు ఇలాంటి అసలు నమ్మరు పెట్టద్దంటారు
ఆహా
ఊ ఆ అంటే గొడవలు అయితాండ అంఎందుకు చేయద్దూ చెప్తా
మీ జాయింట్ ఫ్యామిలీ నేనా
ఆ జాయింట్ ఫ్యామిలీ
ఇక ఫస్ట్ మీకు ఇప్పుడు రండి పండగ వసై అందరుూ ఒక దగ్గర కలుస్తారా లేకపోతే ఎవరింటికి దగ్గర వాళ్ళేనా
అంటే రంజాన్ మ ఇంట్లో చేసుకుని ఈవినింగ్ పూట వెళ్తాం మా రిలేటివ్స్ ఇంటికి
ఆ హ
మేము చేసింది వాళ్ళకి తీసుకెళ్తాము వాళ్ళు చేసింది నాకు తీసుకొస్తారు మేము తింటాం
మ్ మ్
అలా అప్పు ఇప్పుడు సాయంత్రం పూట అలా ఇస్తారు ఉంటుంది కాబట్టి మేము చేసింది వాళ్ళకి ఇస్తాం వాళ్ళు చేసింది మాకు తీసుకొస్తారు స్పెషల్ ఏమున్నా కానీ
ఆకా ఇంకా ఆ రోజు ఇట్లా కొత్త బట్టలు వేసుకోవడం దాన్కోసమయం ఉన్న కొత్తగా వేసుకో కుంటహమీరు ఆ రోజు
అవును
మ్ మంచి అంటే మీరు చీ ఆ చీరలు కట్టుుకుంటారులే అయితే బ్రష్ వేసిన
ఎక్కువ అంటే శా డ్రెస్సులు వేసుకుంటాం కానీ ఇలా ఫెస్టివల్స్ మన స్పెషల్ డే వచ్చినప్పుడు మాత్రము శారీసే
మీరు ఎక్కువ ఇట్లా పట్టుటైపు తీసుకుంటార ఫ్యాన్సీ లానా
లేదు పట్టు తీసుకోము ఫ్యాన్సీనే ఫ్యాన్సీ టైప్ డ్రెస్ లంటే కాటన్ వేర్
ఇప్పుడు మరి ఆ సర్బరంజాన్ మీరుపంండగ రోజు రిలేటివ్స్ కి ఇంటికి ఎల్లినగని మీరు ప ఖచ్చితంగా బుర్కేసుకుని వెళ్తారా
అవునా ఇప్పుడు క్రైస్తవెళ్ళాలి
మీకు ఒక్క సంవత్సరంలో ఎన్ని పండుగలు ఉంటాయి అక్ ఆ రంజాన్ ఒక్కటేనా ఇంకేమన్న పండుగలు ఉంటాయా?
ఇంకా ఉంటాయి రంజాన్ ఉంటది బక్రీద్, మొహరం ఆ గ్యార్మి అని ఉంటాయ్ చిన్న చిన్న చిన్న చిన్న ఫెస్టివల్స్ మీకు ఎలా ఉంటాయి ఇప్పుడు హనుమాన్ జయంతి అని శ్రీరామనవమి అలా చిన్న చిన్నవి ఉంటాయి గదా అలా మాక్ గుడా మ్ మంతుకు ఒకటి ఉంటది మంతుకు ఒకటి ఉన్
అంటే ఇప్పుడు మాకు ఎపుడైంది అందరికి ఎ పెద్ద పండుగ ఏంటిదంటే దసరా అని అ ఎ చెప్పుకుంటరు కదా మీకు ఉన్న పండుగ ఉ హు రంజాన్ పెద్ద పండుగ ఉ హు
ఉ
ఇగ ఇంట్లున్న వాళ్లంద్ ఆ ఇంట్లున్న వాళ్లందరు కొత్త బట్లెసి ఉంటదా రంజాన్ కి
ఉ అందరం
మ్ మరి షాప్ టిఫినయిందా అక్క దగ్గర్లోనే ఉందిఆ పండుగ
అవునవును కొన్ని తీసుకున్నాం ఇంకా వెళ్లాల్సింది ఉంది ఇంకా పిల్లలకి అయిపోయినయ్ ఇంకా మేమ్ నేన్ తీసుకోవాలి మా సార్ తీసుకోవాలి.
మ్ హు అంటే మీరు పెద్ద పెద్ద షాపులకేళ్ళి తీసుకుంటరా మీర్ బా చిన్న చిన్న షాపులలో కూడ తీసుకుంటరా బట్టలు
అంటే కొన్ని మంచిగా ఎక్కడ ఉంటాయి మంచి శారీ ఏమన్నా ఫ్యాన్సీ తీసుకోవాలంటే పెద్ద మాల్స్ కి యెల్తాం మామూలు పిల్లలకి టీషర్స్ డైలీ వేర్స్ కావాలి అనంటే చిన్న చి చిన్న షాప్స్ కన్నా వెళ్తాము అల
ముహు ఇప్పుడు మీ సార్ గిట్ల కంటికి గి ఏమంటరు పెట్టుకుంటర అది పెట్టుకుంటారా కండ్లకు సుర్మా ఆ అయితే మా చిన్నప్పుడు మా ఇగ కిందికీ సారు నే అన్నప్పుడు. స్కూర్ లో ఆ సారు కట్లకి సుర్మా పెట్టుకొని వచ్చేది. అది మీరె ప్రిపేర్ చేస్తారా బయట నుంచి వెల్లి కొనుకచ్చుకుంటార?
బయటనె కొనాలి అది షాప్ లో
ఆహ అవునా
బయటనె తీసుకుంటా. ఇప్పుడు మీరు ఇంట్లో కుంకుమ రడీ చేస్తారు కదా కొన్ తమంది
ఆ ఇప్పుడు కొంతమంది రెడీ చేసుకుంటాన్రు. ఏమ పోమ సా హు ఏమో సౌండ్ వినిపిస్తుందిఅక్క ఏమో సౌండ్ వినిపిస్త వస్తుంది అంటుంన్నా ఆహా ఏమో అంటున్నావు కుం కుంకుమ ఆ వస్తుంది
ఇస్తారు కదా
ఏమంటాను అక్క
కొంతమంది
ఆ కొంతమంది
కుంకుమ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు కదా
ఆ ఏమో అక్క నేనైతే ఎప్పుడు చెయ్యా చేయలే ఆ
కదా
ఆ చెగ గోరింటాకు ఇంట్లో ఆకు తెచ్చుకొని దంచుకొని బొట్టు ఉంటదిగా బొట్టు తోటి గోరింటా వేసుకొని పెట్టుకుంటారు
ఆహా ఆ ఆ
ఎని బో
మెహందీ డిజైన్స్ వేయడం వచ్చా నీకు
ఇప్పుడు రెడ్ కుంకం ఉంటాంది కదా హలో
ఆ మెహందీ డిజైన్స్ ఎయ్యడం వచ్చా
ఆ కొంచెం కొంచెం లైట్ అక్క మీకు
నాకు రాదు సరిగ్గా నాకు ఇంతే కొంచెం కొంచెం
నాకు కూడా రాదు కాని నేనే పెళ్ళనాంక ఇప్పుడెప్పుడు నేర్చుకుంటాన పాప కోసం అని
ఆహా
ఆ పాప ఏడుస్తది బర్త్ డే అయినా ఏమన్నా ఫంక్షన్ నైనా ఇంట్లో స్కూల్ ఏమన్నా సెలబ్రేషన్స్ ఉన్నా మేహంది కావాలని ఏడుస్తుంది ఇగ తనకోసం అని నేర్చుకున్నా అట్ల అట్లా ఇప్పుడిప్పుడే మీరు పెట్టుకుంటార మర పాపడి నరిసారి
చిన్న పాపనే కదా
ఆ మీరు పెట్టుకుంటారు అక్క రంజాన్ పండుగకి,
తప్పకుండా కాళ్ళు చేతులు అన్నీ పెట్టుకోవాల్సింది ఇంకా ఆ రోజు
మరె మరి మీ రిలేటివ్స్ పెడతారా చుట్టుపక్కల వాళ్ళ
ఖచి పెడతారు లేకుంటే నేనే యూట్యూబ్ ఓపెన్ చేసి ఓ కష్టపడతా యూట్యూబ్ చూసుకుంటా
ఇప్పుడు ఏది కావాలన్నా కాని మనకు యూట్యూబ్ లో వస్తనే కదా
అవును
వంటలైనా ముగ్గులైనా మెహందీ అయినా హెయిర్ స్టైల్స్ కూడా వస్తున్నాయి అన్ని ఇంకా సారీ డ్రాపింగ్ కూడా
అవును
చీర కట్టుకునేంటి మొత్తం అన్ని దాట్నే యూట్యూబ్ ఫోన్ బాగా అప్డేట్ అయితుంది మరి ఒక్క చేతి కంటే మీరు ఫోన్ లో చూసి పెట్టుంటారు మరి ఇంకొ
ఇంకో చెతికి క్యాబ్స్ పెట్టుకు పెడతారు మా సార్
ఆహా మరీడిజైన్
డిజైనింగ్ దానికి ఉంటది గా అంతేగా చెయ్యాలా అనే ఉంటంది
ఆ లక్కీ పర్సన్ మీరు
ఇక నిజం పెట్టడం రా అయినా కానీ పండగంటే ఇక్కడ మనకి పనే ఉంటుంది పొద్దుటి నుంచి పని పని పనే సరిపోద్ది ఆ రోజు అందరు రిలేటివ్స్
టూ డేస్ ముందే పెట్టుకుంటారా
రేపు పడుగంటే ఈ రోజే టూ డేస్ పెట్టుకుంటే మొత్తాము నల్లగా అయిపోద్ది కదా అది మెహందీ
రే కోన్ వాడతారు మామలు రంగోలీ లీ కా చీ
కారాచి వాడను కారాచీ మంచి చ ఉండదు వస బా అని ఉంటుంది చూసారా
ఆహా సాబానానే ఉంది ఆ పేరు
సభా మంచి ఉంటది
ఆహా మేము రంగోలీ సంగం ఈ పేర్లు విన్నా
ఆ ఇది కరాచీ కూడా మంచి ఉండదు మొత్తం తొందర రెండు టూ డేస్ లోనే మొత్తం పాడై
ఆ బాగా బ్లాక్ అయిపోయి
కాబట్టి అది యూస్ చేయ్యం మేము
ఊహూ మరి షాపింగ్ అయ్యిందా గాజులు కానీ చైన్ గానీ
ఆ తెచ్చుకోవాలి ఇంకా గాజులు అవి ఏం క్యాలేదు ఓన్లీ డ్రెస్లే తెచ్చుకున్నాం పిల్లలయి మళ్ళీ వెళ్ళాలి నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా
సరే అక్క మరి
ఓకే ఓకే మరి